ఏ ఉన్నది ఎం నువ్వేం చేతన్నావ్
ఏం ఉన్నది ఎమ్ లే ఇప్పుడే పండుకున్న తిన్నవా
అ ఇయ్యలనా మిలు మిరక్కయ్ టమాటా మీకార అ తినండే
మాకాడ ఎగ్
ఆహ ఎగ్గుసుతో పెడుతరా ఇయ్యాల
ఆ పెడతరు ఎగ్ వెడతారు మధ్య మధ్యాహ్నం సాయంత్రం చికెన్ పెడుతారు
అ డైలీ లేనే లేవు
మీకు ఏం బెడతారు సండే గదా చికెన్ పెట్టారా
మాకు సండే నైట్ పెడుతరు చికెన్ ను
ఉమ్ మంచిగా ఉంటందా
ఉమ్ మంచిగనే ఉంటది
ఎన్ని ముక్కలు ఏత్తరో గెంటె కి ఏత్తరా రెండు గెంటలేత్తర
రెండు ముక్కలు ఏసి సూప్ పోత్తరు
అయ్యో ఎక్కువ ఏయ్ అని అడగపోయినావు ను మీ మేడం ని
ఏం అడుగుతవ్ ఇగ అడిగే ఆ మేడం పోయినంక ఇగ అందరు వేసుకుంటరు ఇగ
మరి నువ్ పోయి ఏసుకుంటావా
ఎస్కో ఇగ ఛీ వేస్తా అదే చాల్ నాకు
ఉహు ఉగాదికి పోతానవ అ మరి ఇంటికి
పోతనా నువ్వు పోతానవా
పోతానా
కు
ఉహు రేపు ఎన్ని గట్ల వరకె
రేపు మధ్యాహ్నం అడగ బడతా అటెండెన్స్ వేయించుకుని ఉహు ఇంగా
పోతా పొద్దుగాల
ఆ ఎదురుండాయి హాలిడేస్ ఎప్పుడు ఆ
ఎల్లుండి
ఆహా
మీక్ ఎప్పుడు
మాకి ఇట్లుడే అ రేయి గా వెళ ఆస్ కదాని ఇపోతాను
మ్మ్ హు అవ్ ప్పసేవళ పిత్తారు మాల
ఇక్కడ ఎవళ్ళని ఎప్పత మా మామయ్య ఎట్లున్నారు
ఉమ్
ఉమ్
ఇంకా మీ చెల్లె ఏం చెస్తా ఉంది
ఏ అన్న ఎమ్ అ
స్కూల్ గోయ్ చిన్న
పోయచ్చు ఇంకా పో పోయొచ్చు ఇంకా రా ఇప్పుడే రాతు ఎయిట్కి పోయి ఫైవ్ ఫైవ్ థర్టీకి వతుది
అయ్యో హాఫ్ డేస్ కొంచం కాదా
కాదు కాదు వాళ్ళకు అప్డేట్స్ కూల్స్ ఉన్నాయి
ఇ ఎలా కూడా పోయిందా మీ షెల్లె స్కూల్ ఎ
ఆ
ఎలా సండేగాదా
అయ్యో ఎ్యవసాం లేనా ఫోల్ పోదిల రేపు మండే
అవునా అమే చెస్తాను
ఏమున్నా ఇప్పుడు పనిపోతారు
ఆహా
ఈ మమే చెత్తా
మా మందు వండుకున్నా
ఆహ స్కూల్ వె నమ్మి తా మడు అప్పుడేసుకల్ సా మీ త మనకి కు మరినీకల్ం అవుట్ పస వెల పిత్తాల కమా పంపీయకపోతే మేడం తెల్సు అని పొయ్యేటోల్లే ఆహ అడిగినవ మేడన్ని
అడిగినా
మ్మ్ హ్మ్ పంపిత్త అన్నదా ఆ మ్మ్ హ్మ్ అందరి పేరెంట్ కావల్లంటే అట్లే పెట్టుకొనొత్తర రావాలి మరి తీసుకోవాలంటే ఆ వాళ్ళ పనులిసి పెట్టుకొని వత్తరు ఓ రారు మా మమ్మీ ఇపుడు మా మమ్మీ మా డాడీ వాళ్ళన్నప్పుడు ఉన్నారు ఆ
అబ్దుల్ కులూసబ్
కాబట్టి రారు ఆహా డాడీకేమో డబ్బులొస్తాయి ఇంత సేప్ ప్పడు చేస్తడు మా మ నువ్వు ఏడిపించొత్తవ్ నో నాకుట్టదు మరి నన్న ఆ తెలుసుగా వచ్చనే అడిగినా మ్మ్ హ్మ్
గిట్లేం అడగం డాడీ వాళ్ళని
ఆ హ ఇవలా స్టడీ అవర్స్ ఉన్నాయా మీకు నువ్వు మా కుష్ కు పుట్టలేదా కాకున్నా అయ్ ఎపుడోస్ మళ్ళా నైన్ థర్టీ నుంచి ఇలా అందకుంటా
ఉ
ఓ పొద్దుగాల్ నా హ్మ్ కోను నేను నైట్ అనుకుంటానా లేదు పొద్దుగాల ఆహా ఇయాల ఎన్ని గంటలకు లేత్తావు మీ మా హ సిక్స్ కు లేసినం సండే రోజు కూడా పొద్దుగాలనే లేత్తవా ఇంగ ఇప్పుడు తానం స్నానం జేయ్యద్ద మరీ ఫైక్ లేస్తా సిక్స్కు చేస్తా ఓ ఫైవ్ కి అవకుంట పొద్దుగాల నే ఏం లేవల్లని సిక్స్ లేసినా ఓహా కోను బాత్రూమ్స్ ఖాళీగా ఉన్నాయా మరి అప్పుడు పోతన రేపు ఎవరితోటి పోతావ్ అప్పేస్థాని అంద రత్త రన్ ఆ చూతే ఈమె ఇంతసేపు ఏడ్చినట్టు ఉన్నది కదా ఆ మీ ఫ్రెండ్ ఏడ్చినట్టున్నదే ఇంతసేపు బ
మీ ఫ్రెండ్ ఏడిచినట్టు ఉన్నది గా ఇంతసేపు
ఎవనో హ ఏమో తెలువదు నాక్ ఓకే ఏమో ఇంతసేపు ఫోన్ మాట్లాడుతాంటే వినవడ్డది నాకు అదే అయితే నానచ్చ ఇ ఓటంటనే అలాయ సర్తారు ఆహా అవ లిస్తంది కద మ్మ్ తూగుతుంది మరి ఆవలిస్తంది కదా
హాలిడేస్ అయితే హాలిడేస్ ఇచ్చిన రోజే రావాల అంటాను
మ్మ్
నేను ముందొత్తియ రేపు అనింటే ఏం వద్దు ఉండ అంటా అన్నట
అయ్యో
అందుకే ఎడిసినట్టుంది అది
ఏముండదు రేపు అట్టెడెన్స్ ఎయిర్చుకుంటా చేర్చుకుంటానండి ఎరు నుంచి రవాలేసాయి కదా మరి రావాచ్చ కదా మరి ఎంత తిడతాడి
ఇ వాళ్ళ డాడీ ఎల్ ఎప్పుడు హాలిడేస్ ఇస్తే అప్పుడే రావాలి ఎప్పుడు ఎప్పుడూ హాలిడేస్ అప్పుడ దాకా ఎప్పుడ ఊరిక ము నిన్న ఉత్తమ అంటా అన్నడుటు
అయ్యో పాపం
ఇంకా ఎప్పు
న ఉన్నా
మీ మమ్మి వాళ్ళు వండుకున్నారు ఏం తిప్తారు
ఏమున్నది ఏమున్నది
అయితే నేనెట్ల పండుకుంటాను
మేమ నే టెన్ వరకు వండుకుంటాం
అవునా వెబ్ సిరీసు చుత్తలేర
చూస్తలే
ఏ ఎందుకు
ఇంట్రెస్ట్ లేదు మదాన్ సగ ఎది గుడారు ఓన్లీ ఫోన్ ఉన్నది చదువుకో దానికి
అవునా
ఆ
మాకు తేల్వదే మరి
మ్మ్ మీరు
ఏం మా వళ్ల్ వన్ టూ వరగు సూత్తల్లు వెబ్సిరీస్ రాత్రి
నేనైత్ తొందరే పండుకుంట వాళ్ళు చూత్తనే ఉంటారు అట్లే
పదకుం మనం చూడవం మరి
నేనెన్ చూడ నాకు చూడ బుద్ధి కాదు నకు నీదిరుత్త అప్పటికే మేము స్నానం చేసొచ్చు పనుకుంట
నైట్ ఎత్తాను స్థానం
త్త
మార్నింగ్ లెయ్యవ
మార్ర్నింగ్ కూడ చేత్త నైటీ అంటే మార్నింగ్ వేసిన తర్వాత నైట్ వేయకుంటే నిదర పడతలేదు అందుకే నైట్ కూడ ఏత్తాను
ఆ రెండు తల ఎత్తన సానం
అమ్మో
నీరు పట్టాలంటే మరి రెండు సార్లు వేయాలి
నాకు మేడమ్ క్లాసెస్ జరుగుతాయ
సర్ రేపు వర్కింగ్ డేనే నా
అవును
ఎల్లుండి హాలిడే రేపు ఏముండది ఏం లేదు మీకు రారా
అస్తరు
మరి మీర ఎట్లా పోతారు మార
ఏమనరా మీ సార్ వాళ్ళు ఒక రోజు ముందు పోతే
అనరు సార్ వాళ్ళు తెచ్చారా
తీడ్తారు మా డైరెక్టర్ సార్ వచ్చి ఒకరోజు ముందే పోతారు ఆ మీ పేరెంట్స్ ఎందుకు రాలేదని అడుగుతాడు అడిగితే వాళ్ళకి పని ఉన్నదట్ట సార్ అందుకే రాలే అంటే మీకు లేదా మరి చదువుకునే పని అట్లా పోత లేందని తిడతాడు మీసార్ రాడా
రారు
ఎందుకు
త్రీ అవర్ వచ్చింది
మీ సార్ మంచోడు ఉన్నట్టున్నాడు
ఆ